హలో హలో హలో హాయ డి
ఆ ఏంటిక్కడున్నవ్
తెన్నాను షాప్ లో
ఇ స సున్నవ్
ఏముంది ఖాలీ మీరేం చేస్ తున్నాడు ఔనా తిన్నారా. కుడి అ ఇకా మాట్లా హ
ఎంకర్రి
ఇవాళ నేను కారము ఎగ్ అ హు అంటే మా ఇంట్లో తలకైకుర వండారండి నేను తినను వ్యక్
ఓకే
కరము ఆమ్లెట్ తిన్నాను
ఏమేమి కర్రీస్ తింటారు మీరు
ఆ
ఏమేం కర్రీస్ తింటారు
ఓ నాన్ వెజ్ చికెన్ మట్ టన్ ఓన్లీ ఫిష్ ఎప్పుడైనా ఒక్కసారి
తిననివి ఏంటివి
తిననీవి వంకాయ ఆ ఇంకా చాలా ఉన్నాయి హ తినకుండా ఉండేయి చెప్పండింకా చెప్పాలి మీరే ఏం చేస్తున్నారండి తిన్నారా
ఆ తిన్నా మధ్యాహ్నం
ఏమోండారు మ అవునా టు డే మటన్ ఎని స్పెషల్ హ ఓ నైస్ ఇంకా చెప్పండి మా తబ్ ఇలా కొంచెం డిస్టబెన్స్ లేండి కస్టమర్స్ ఉన్నారు ఏీంటి చాలా మంది ఉన్నారు ట్రైనర్స్ కస్టమర్స్ అడిగితే చేస్తున్నారు పిల్లలు గురువా అంటారు మా శిష్యా కాాలగడ వచ్చారా అపార్ట్మెంట్ నుంచి సో డిస్కస్ చేస్తున్న ఆ టాపిక్ అ అలాగే మా ఎంపీ అక్కగారు ఇప్పుడు వచ్చారు వాళ్ళేమో పెడిక్యూర్ చేయించుకుంటున్నారు
ఆహ
ఉ ఇంకా చెప్ పన్న తిన్నారా కాఫీ తాగార అరి బా
ఆ తినేసాము కోల్డ్ కాఫీ తాగాము
ఓ నైస్ కోల్డ్ కాఫీ దాగిరండి వావ్ మాకూడా ఒకటి పంపీ నైస్ మాకు కూడా అంట పార్సల్ పంపండి
లేదండి తాగి గంటయింది ఆల్రెడీ
ఆ అచ్చా ఓకే ఓకే లా ట్ ఇంకా చెప్పండి ఆఐ పునా డీటెయిల్స్ ఇందులో చెప్పలేను అక్కడ కూర్చో నువ్వు తర్వాత చెప్తా మాట్లాడాక
అప్ప
మా పిల్లలండి డిస్టర్బ్ చేస్తున్నారు ఎ ఎవరితో మాట్లాడుతునావ్ అని ఎక్కడకుంది రోడ్ నుంచి ఇంటికి ఇంటి నుంచి షాప్ కి షాప్ నుంచి మళ్ళీ ఇంటికె
ఉ హ్
ఆ ఏంటి విశేషాలు ఉమ్ చెప్పాలి మీరే
నాదే ముంది
ఉమ్ ఫ్రెండ్స్ తో మాట్లాడతారా మీరు అవ అవునా అ ఓకే ఇంకా అండి చూపిస్తారు ఆ నంబర్ ఉహూ ఏంటండి చెప్పాలి మీదే ఏంటి విషయాలు మా పుష్ప మెసేజ్ చేసి ందండి ఇప్పుడే కాల్ మీ అక్క అంటుంది ఇ మాత్రేనేే పోయ్యరు హా తర్వాత చేస్త కానీ మీరు చెప్పండి మీ మాట్లాడక మాట్లాడతాను కానీ రోజ నేను ఎక్కడ వరకు చదువుకున్నాను ఇంటర్ అయిపోంది డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి డిస్కాంటిన్యు అయింది ందండి మీరు విసా అవునా ఓకే ఆ మాదా మా గ్రూప్ వచ్చేసి ఇంటర్ లో బైపిసి డిగ్రీలో బిజెడ్సి మంగ్ అలా సా మ ఉమ్ చెప్పండి ఇంకా
చెప్పాలి మీరే
మాదేముందండి ఓ మై సిగ్నల్ ఈస్ నాట్ కమ్మింగ్ చెప్పండి మీరు అదే ఏమందండి ఇంకా మా షాప్ లో ఒక అమ్మాయి ఉంటది మీద మీద బడి ఫోన్ కాల్ వింటుంది
కే సమయ నా మూవీస్ ఏంటి
పార్లర్ వర్కేనండి మేకప్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు మీకు ఏమనా కావాలంటే చెప్ప మూవీసా నేను ఇవాళ దురంధర్ పాట్ టూ మూవీస్ సగం చూశాను టాపే మేస్ వస్తుందని వచ్చేసాను దురంధర్ సగం జూసా ఫ అయిపోయింది సెకండ్ పార్ట్ హాఫ్ చూశాను ఇంకంచెం మిగిలిపోయింది అది కూడా చూ చూడాలి నైట్ వర్క్ అల్లా కంప్లీంచేస్తా
ఏ బాగుందా
చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి న్ని అయ్యో థియేటర్ ఇంకా థియేటర్ లో చూడకండి ఆ సౌండ్లకి ఎఫెక్ట్ పడుతది చెవుడ్ వచ్చేస్తది
అంతేంటారా ఓకేమో మూవీస్ ఇష్టం
కొన్ని రోజు లోన అందులోన చూస్తయి కొద్ది నాకు ఆచాన్స్ లేదే లే అండి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ట్ ఇంట్లోనే చూసుకోవాలి నేను ఏందో ఆ గురా హ ఇంకా చెప్పండి డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఏదో మూవీందంట కదా
అవునండి అది ఈ టూ ఎపిసోడ్ చూసాను మొన్న అక్కవాళ ఇంట్లో ఇ ఆ తర్వాత చూడలేదు అవును
మన్నా ఎక్కడ దొరకడం లేదు యూట్యూబ్ లో ఒక్క ఎపిసోడ్ పెట్టాడు వాడు
యా యూట్యూబ్ లో రావట్లేదండి జీ తెలుగు జీ ఫైవ్ ఉంటది కదా యాప్ అందులో ఉంది
స్తారండి ఫోన్ చదివి మంటే చేయరువు ఇసారి సేపుడు చెప్పండి అడ్రస్ పెడితే నేను కూడా చూస్తాను మ్ వాళవు కండి సమ్మర్ కదా బాగున్న కదా మీ దగ్గర సమ్మరు
ఆ
దు రమ్మర్ బాగుందా మీ దగ్గర
ఎండలు గట్టిగా ఉన్నాయి
ఓ మా ఫ్రెండ్ వాళ్ళకి రాజమండ్రి అండి అక్కడైతే రోజు సాయంత్రంగానీ గాలి తెగొచ్చేస్తుందంట
అవు
మ్ అక్కడ వర్షాలు కూడా పడుతున్నాయిమ్మా దగ్గరే ఒక్క చుక్క పడతాం లేదు చుక్క కాదు కనీసంగాలి లేడ
ఇక్కడ కూడా చాలా ఎండాలు ఆ
టూ మచ్ నల్గొండ డిస్టి్రిక్ట్ అంటేనే కొండలు మన ఇ ప వేసు వేసుకోండా ఏంటండి ఈ మ మీరే చెప్ చెప్పాలండి ఎ తిన్నారు మరి ఇప్పుడు
ఇప్పుడు ఇంకేం తినలేదు ఇక నైతే తినాల్సింది
మల్లీ సేమ్ కర్రీ ఆ
లేదండి
ఆ ఇంకా అండి పంపించి పోదాము మళ్ళా చెప్పాలి మీరే వాళ్ళు ఏం వాళ్ళు కూడా
ఏ మూవీస్ తమ్మీ
నాకు బాగా అల్లు అర్జ్ జన్మ మూవీస్ అండి
అల్లు అర్జున్ ఫ్యాన్ ఆ మీరు అం
పవన్ కళ్యాణ్ గారు కూడా అండి
ఆహా
ఆ ఉస్తాద్ భగత్ సింగ్ నేను ఇంకా చూడలేదు చూడాలా అండి
నేను రీసెంట్ గానే వెళ్వానండి థియేటర్ లో చూసాను
అక్క ఇది టూ మచ్ అక్కా నేను చూస్తానండి కాకపోతే ఫోన్ లో థియేటర్ కి వెళ్ళను నాగురా కె బహార్ హె హా చెప్పండి ఇంక ఏంటి మ్యాటర్
ఏముంది హె లేదండి
ఆ ఏ దీప్తి కొద్ది సే బైరాన్ని ఎత్తుకో చేతుల నొస్తాయి విష్ చెప్పండి ఇంక ఎహ్ ఎహ్ హ్ మీరే చెప్పండి ఏం చేస్తున్నారు బయటనే తిరగేసై ఉడకపోస్తుందా బయట బాగ ఉడకపోస్తోంది ఇది మరి టూ మచ్ అ అవునండి
హ
చెప్పండి ఇంక ఆ బయట లోపల అంతే హెహ్ ఇ జ
పెట్రోల్ దొరకట్లేదు మీక్ తెలిసిందా ఆ విషయం
దగ్గర కూడా షాట్ అండి దొరకడం లేదు ఎక్కడలేని ఖర్మ సిలిండర్ కూడా కలుగు
అయా ఇందాకే నేను మా డాడీ కాలేజ్ కెళ్ళి కొట్టిచ్చాను అనమాట
వాడుకునేదాన్ని కదండి నేను ఇంటికెళ్దాం అనుకున్నాను ఇవాళ ఉమ్ మ ఇంటి నిండా పొద్దుగాల వెళ్తాన్లేండి హ మాట్లాడుతుంటదండి ఉమ్ ఇంకా అండి మేము కాఫి కట్ట వెళ్తారా మీరు ఎవరో పిలుస్తున్నారు కదా మిమ్మల్ని హాయ్
ఏం లా కొడిలి కం
అవునా షోడా తగపోయారా రిలీఫ్ వస్తది
షోడా నా
ఉమ్ ఆ‌ ఓకే ఓకే ఇంకా చెప్పండి జ చెప్పండి
చెప్పండి మీరే
ఉమ్ సరే అండి మీరే చెప్పాలి
ఇంకేముందండి ఏం లేదు జాగ్రత్త అండి ఎండలకి మరి బయట తిరక్కండి నాలా కర్రిగయిపోతారు
క్కువ తిరగనండి ఇంట్లోనే
ఏ టేక్ కేర్ బాయ్ బాయ్
ఆ ఓకే అండి బాయ్ మరి ఉంటాను